హలో.
హలో.
ఆహ్ చెప్పండి మీరు చేస్తున్నారు.
హలో.
ఆహ్ వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుంది ఏం చేస్తులు.
ఏం చేయట్లేదండి కూర్చుని ఉన్నాం.
భోజనం చేసారా.
లేదండి ఇంకా చేయలేదు చేయాలి. ఇక్కడ అమ్మ వాళ్ళు ఇంటికి డోర్స్ బిగిస్తుంటే అక్కడ కూర్చున్నామండి.
ఉమ్ ఆహ్. ఇంకా వెళ్ళలేదా అమ్మ వాళ్ళ ఇంటినుంచి. ఉ
హలో
హలో
ఏం చేస్తున్నారు మీరు
హలో
హలో వినిపిస్తుందా
హలో వినిపిస్తుందా అండి
నాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
చిన్నగోస్తాంది మి వాయ్
లేదండి నేను బానే మాట్లాడుతున్నాను వినిపించట్లేదా మీకు
ఇప్పుడు చెప్పు
ఏంటండి విశేషాలు ఇంకా
ఏముంది ఇప్పుడే అన్నం తిన్నం కాలి
ఎం కర్రి చేశారండి
ఇవాళ ఒక్కసారి వేసిన అమ్బ
సాంబార్ నిన్న కూడా పప్పు చారు అన్నారు కదండి మీరు
లేదండి తిన్నం పుదినా పచ్చడెమో అండి నిన్న పప్పు టమాటా మా బాక్స్ లోకి వండానని చెప్పాను
ఆ
మీర్ దిన్ల్లేదు ఎందుకు మరి అన్నం
ఏంటండి ఇంకా విశేషాలు ఏంటి ఎలా ఉన్నాయి అక్కడ వత వాతావరణం చల్లా బడింద వెచ్చగానే ఉంద
మీరేం కూర వండిర్రు
ఉ
మీరేం కూర వందేళ్లు ఇవాళ
మేమా ఇకా ఆలుగడ్డ పచ్చిపప్పు ఏసీ వండానండి
అయిపోయిందా పండగ
ఈ రోజు కూడా ఉంది ఈ రోజుతో అయిపోతుంది రేపేమో మాంసం తెచ్చుకొని వండుకొని తింటాం
రేపా ఈరోజు
ఈ రోజు మాములుగా పీర్ల దగ్గరికి వెళ్ళి చూసి వస్తాం రేపేమో ఆ ఆ ప పలావ్ వండుకొని మా మాంసం తెచ్చుకొని వండుకొని తింటాం
ఇవాళ ఇవాళ తినరు కావచ్చు
ఈ రోజు తినమండి రేపు రేపు తింటం
నార్మల్గానా
ఏంటండి
నార్మల్గా అన్నం తినొచ్చు కదా
ఎం తింటాం నువ్వు ఉపవాసం ఏమి ఉండలేదు
ఆ మరి మీరు ఇంకా తినలేద అన్నారండి అడుగు
ఆ ఉపవాసం ఏం లేదు కాకపోతే ఇక్కడ వర్క్ చే పని చేస్తున్నాని
ఆ
హ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారా
ఆ రేపు సాయంత్రం వెళ్ళిపోతామండి మా ఇంటికి
హ
ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడుకో వస్ ఇప్పట్లో రాను మళ్ళీ ఆరు నెల్లకు వస్తానో ఐదు నెల వస్తానో తెలీదు
అయినా హల్డేనే కాద రే ఒక్కరోజుకు ఎల్లుండి ఎల్లుండి కూడా అంతే
అవును రేపొక్కరోజు సెలవు తీసుకొని
సండే రోజు ఎల్ల
ఆ సోమవారం రోజు నుంచి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు
ఓ దెబ్బ తగ్గిందా అండి మీ
తగ్గిందండి కొంచెం ఉంది మందులు వాడుతున్నాం
అప్పుడ్ల వచ్చిందమ్మారి
ఫుల్లా చూడాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ చూయించి ఏమన్నా ఉంది మో లేకపోతే దానికి తగ్గడానికి వేర చుయించాలి
సిటీ చేయించండి ఎందుకైన మంచి
ఒకసారి చేయించాను కాకపోతే పచ్చిగానే ఉంది పుండు అది కూడా తగ్గపో అయి మా ఇంటికెళ్ళి అక్కడ శ్రీకర్ డాక్టర్స్ అయితే లేరు ఆర్ఎంపీలు మాత్రమే ఉన్నారు వాది ఏం చూస్తారు ముందు ఏపియ్యడానికి వాళ్లు రారుగా
హు
ఇక్కడ చూపించాలన్న వేరే ఊరు వెళ్ళాలి అది చాలా దూరం వెళ్ళాలి
చాలా దూరం ఉంటాది అక్కడ ఇట్లా సముద్రం దగ్గర అన్నారు కదా చాపలు ఇట్ల ఉంటాయి అంత మనకి
లేదండి వె దూరం వెళ్లి తెచ్చుకోవాలి ఏమి ఉండవు ఇక్కడ బల్దురు కదా తక్కువ అన్నీ రేట్ ఎక్కువ ఉంటాయి కూరగాయలైన
మరి ఇట్లా కూరగాయలు ఇట్లా వస్తాయి ఆ దగ్గరికి ఇంటి దగ్గరకి
ఆటోలో వస్ ఆటోలో వస్త వస్తాయి కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి
ఆహా మనకి ఏమన్నా ఏదైనా ఫస్ట్ అర్జెంట్గా అయిపోయినా మనం దూరం వెళ్లే తెచ్చుకోవాలి
వస్తువులు అంటే మాములు దుకాణాలు ఉంటాయి కదా వాటిలో కెళ్ళి తెచ్చుకుంటాం స కూల్ గానీ సర్ఫుల్ గానీ
ఆ చిన్న చిన్న షాప్ల అయితే ఉంటయి చిన్న చిన్న వస్తువులు
ఆ చిన్న చిన్నవి దొరుకుతాయి పెద్దవి ఏమన్నా కావాలన్నా ఇంక దొరకవ్ వెళ్ళి తెచ్చుకోవాల ఏమన్నా పండక్కి బట్టలు కావాలన్నా సరుకులు పెద్ సరుకులు ఏవన్నా కావాలన్న ఎక్కువ మొత్తంలో దొరకవు తక్కువ తక్కువలో అయితే దొరుకుతాయ్
ఇంకా ఇంకా చాలా డెవలప్ కావాలయితే ఆ ఊరు
అవును చాలా పా పురాతన కాలపు ఊరిది
అహ ఎం ఊరండి అది
న ఊరా చాలా దూరం అండి ఇక్కడ మాకు
అంతేనా అది అక్కడ స్కూల్స్ అట్లా హాస్పిటల్స్ ఉంటాయా
చిన్నప్పటి నుంచే స్కూల్ ను నేను చదువుకునేటప్పుడు అయితే ఏడో తరగతి దాగ ఉంది ఇప్పుడేమో పదో తరగతి దాకా చేశారు నేను ఎనిమిది తొమ్మిది పది వేరే ఊరెళ్ళి చదువుకున్నానండి
అంటే కాలేజీ లేదన్న పది వరకు ఉంది
ఆ పది వరకు ఉంది బట్లు షాపులు గానీ లేవం ఈ మాముూలుగా ఆర్ఎంపి డాక్టర్స్ ఉంటారు
ఏదన్నా పెద్ద ఊరు త్తే ఇగ వేరె ఊరు బోవాల్సిందేనా
ఆ ఎమర్జెన్సీ ఏమైనా వచ్చినా కూడా అంబులెన్స్ కి ఫోన్ చేయడం వెళ్ళిపోవడం ఏదన్న వెకిల్స్ ఏం ఆ కష్టమే ఇక్కడ పండ్లు ఏమన్నా కొనుక్కోవాలన్నా దొరక్ కవ్
దొరకవా
అహ వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలి కారు కాయలు కూరగాయలు అయితే దొరుకుతాయి కానీ పండ్లు ఏమన్నా అవ అలాంటివి బట్లు పండ్లు ఎ ఎక్కువ మెడిసేన్సు హెల్త్ బాగా పాడైన వాళ్ళకి మందులు
ఇలా హెల్త్ సంబంధిం
అ దానికోసమయినా ఎమర్జెన్సీగా ఏ బండి దొరికి అ బండేసుకొని వెళ్ళిపోవడమే
కానీ నైట్ టైమ్ లో ఏదన్నా అయితే మస్తు కష్టం అయితుంది కదండి
ఆ కష్టమే అవుతుంది అలా అయ్యే చాలా మందికి ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి దారిలోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు
ఆ అక్కడ పోయేలోపు చనిపోతారు మరి అందరు కంప్లైంట్ ఇయ్యలేదా ఇట్లా అ సౌకర్యాలు కావాలని చెప్పి పిటిషన్ ఇయల
ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది ఇక్కడ కొత్తగా సచివాలయం కట్టారు సచివాలయ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది
అవునా పురాతన ఊరున్నట్టున్నది మీరు చెప్తాంటె ఇంకా ఇట్లున్నాయా అనిపిస్తంది
ఆ ఉంటాయి ఎందుకు లేవు ఉన్నాయండి
హ కానీ బానే ఉంటాన్నారు ఇన్ని సంవత్సరాల నుండి వాళ్లదగ్గర
అ
ఇప్పుడు ఈ రోలలే ఎక్కడ ఉంటాలండి ఇట్లా ఏదన్నా అవసరం లేకపోతే ఇగ ఇక్కడ ఉండొదు అనుకుంటాను అసలు ఇక్కడ ఏంది ఉండేదండి
కాకపోతే ఇక్కడ వ్యవసాయం చేసుకోడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి
ఆహా సముద్రం దగ్గరే కాబట్టి నీళ్ళ
ఆ ఇక్కడ సముద్రం కాదు అది మా ఊరిదగ్ ఇక్కడ ఇది అమ్మ వొల్లూరు అమ్మ వొల్లూరేమో పల్లెటూరు మా ఊరేమో సిటీ
ఆహా అట్లానా ఆహా వ్యవసాయానికి మంచిగా ఉం వ్యవసాయానికి బాగా పనికొస్తది అన్నట్టు ఈ ఊరు
ఆ బాపనికొచ్చిధి అన్ని పం పండిస్తారు మిరపకాయలు పత్తి బియ్యం హ్ మొక్కజొన్నా ఆ అ వేరు శెనగ్లు
హ్ అన్ని పంటలు పండిస్తరు అయితే
ఆ పండిస్తరు ఎక్కువ అయితే పచ్చి మిరపకాయలనూ పత్తి వర్రీ ఈ మూడు ఎక్కువ ఉంటయి
ఆ
ఏవైనా ఇంకా సీజన్ ఉంది పంట అయిపోయింది ఇంకో పంట వేసుకోవాలన్నప్పుడు మాత్రం ఈ మొక్కజొన్న అవి ఆ వేరే వేరే పంటలు వేస్తూ ఉంటారు జొన్నలు సజ్జలు అంటారు కదా ఆ బానే పండుతాయండి
మీకుందా అక్కడ వ్యవసాయం
మా నాన్న ఇప్పుడైతే హెల్త్ బాలేదని చెయట్లేదు ఇంతకు ముందు చేసేవారు మా నాన్నకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది
వర్క్ చేసేటోడా
హ్
ఇది వరకు చేసేవాడు
ఇప్పుడు బైపాస్ సర్జరీలు చేసి బాలేదని చెయట్లేదు పొలం పని
ఓహో
ఇంతక ముందు వేసే వాళ్ళు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అలా వేసే వాళ్ళు
ఆహా
ఇప్పుడేమో రెండు చేయడానికి ఓపిక కూడా లేదు కదండి వాటికి మందు కట్ కలిసేల్లాలి మందులు పై మందులు చల్లాలి ఎరువులు చల్లాలి ఆ మళ్ళీ మనుషులు పెట్టి పొలాల్లో గడ్డి అయి తీయించాలి కోత కోసేటప్పుడు
పని
నేను తక్కువండి చేయడం అంత కాదు ఎందుకంటే నేను చదువుకునే పదయిపోయింది తర్వాత మా చదువుకోసం అందుకని రెండు సంవత్సరాలు హాస్టల్ లో ఉన్నాను. ఉర్దూ చదువుకోవడానికి అనీ అంతలో పెళ్ళయి ఎ పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి చేసేసారు నేను పొలం వెళ్ళింది తక్కువా ఎప్పుడు వెళ్ళలా త ఏ మా పొలంలో వెళ్ళేదాన్ని. ఆ చే తెలుసు మా పొలంలో అయితే వెళ్ళేదాన్ని బయట ఎప్పుడు వెళ్ళలా.
సరే అండి మరి ఇంకా
ఆ సరే అండి.